చె అవును ఫోర్ టైమ్సా
ఆ
ఫోర్ టైమ్స్ చాయిస్ రా మాకు
ఓకే ఓే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎం చేసావా
ఇం నీకు ఫోర్ ఇది థర్డ్ టైమ్ హ నిన్న ఎన్ని టైమ్ టూ టైమ్
ఆ ఓకే ఇప్పుడు అవ్వలే ట్వంటీ అవ్వలే వంీ అవలా
అటువంటి ఇంకా లేదురా
ఆ నిన్న ఎయిట్ నైయిట్ కద సిక్స్టీ సవెంటీ
ఇ లేద రా నిన్న నింది
ఆ జూడీసు మా మాకు జూడీస్ కళ్యాణి
ఆ మాట్లాడుతా ఉంది ఏం కాదు
కళ్యాణి వచ్చద ఇప్పుడు ప్రిసిపాల్ాల
సరి రా కిందకే అది అక్కడ ఉంది ఆండ్ ఇంటర్వ్యూ పేపర్స్ తీసుకుంటా ఉంది ఆ అవి లాస్ట్ క్లాస్ మాకు అవి రాక్ తే భాగం
హ్మ్మ్ హ్మ్మ్ ఇప్పుడు నువ్వు రావా అమృత రావా అమ్మి రా అమ్మి రా. దంటా ఆ ఇవ్వు రా ఇటు చూడు. ఆ కాలేజ్ రారంట ఈల్లు ఆ ఆమె రాదంట అక్షయ
అమ్మాయి బుడంకాయని ఫాస్ట్ గా రమ్మని చెప్పు మళ్ళీ ఎందుకు తీటిచ్చుకుంటది ఊరికనే.
ఆ అదరవొళ్ళు ఉన్నరు ఇళ్లు ఫోన్ చేసుకొని అని హ్మ్మ్
ఏం అర్ధం కావట్లేదు రా నాకు ఈరోజు మెస్ లో క్యాబేజ్ పప్పు బానే ఉంది పర్లే ఆ సొరకాయ కాదు క్యాబేజ్ అంట.
ఏ ఏదో
క్యాబేజీ ఎందుకు మాయ్ కూర చేస్ సొరకాయ్ సొరకాయ అంటరా అది క్యాబేజ్గా సర్లీ మరి మస్ ఏమేసి చేస్తారు మనకి అసలు తెలుసు
ఈ అమ్మి మేడం పక్కన కూర్చుంటదని చెప్ శు శృతి అక్కని తిను తిను తిను తిను ఫాస్ట్ గా తిను ఫాస్ట్ గా తిను ఫాస్ట్ గా
మేడం ఉంటే ఏవరు ఉంటే మాకేవి మేము కడుపు నిండా బొజ్జనిండా తినేసి వస్తాం
ఉంటే కాదు మేము ఈ సైడ్ కది కూర్చున్నామా
అదే చెప్తాంది. మీ అక్క ఎక్కడ అమ్మాయి
యా చెప్పండి
ఏం లేదు సిస్టర్ చదు బాగు పడద్ అవుకుండా ఇప్పుడు ప్రిన్సిపల్ బరి క్లాస్ అయితే పోకుండా బేకారు వాళ్ళు రారంతా ఆ అమ్మాయి బుడం కానీ అమ్మాయి ఇంటికినా ఫోన్ పోయిందంటే ఎ వాళ్ళయన చెక్ ఏస్తాడు అవున మన అతే వాళ్ళ అబ్బా చిన్నగాట్లేదంట ఈ అమ్మికి ఫోన్ చేసి అందుకని మర్యాదగా పొమ్మని చెప్పను మేం
కానీ
హలో ఏం సబ్జ గామే
జ్యూడిస్
అబ్బో
హ
మ ఉంది కదా మీ ఇంక ఏం పాపడిన్నా
వారు రారు కల
ఆ వాఓళయనా బిజీ వస్తున్నారు ఈ మధ్య చెక్కేస్తున్నాడు మరి అదుక అందుకని వాట్సాప్ లో చేసుకోమ అంట అట్ట చెయట్లే చెప్పినా కానీ అర్థం కాట్లే అమయి కి ఆ
ఆ
ఆటా ఉంటంది ఆమె పరిస్థితి చె మీల్ రారంట అ న ఒకటే మ్యామ్ అర్థం కాలే
నువ్వు ఒక్కదానివి అయిన ఏం పర్లేదు ఓచేయి
చెప్పుమా ఇనలేదు నేను ఆ నాకు ఇనపల్లె చెప్పు అమృత ఏేర చేసిన తప్ప ఇటుచుడు
బ్యాంక్ పని అదే అే పనీ మీద పాయ్
చెత్తలు వేసుకోండి
మేను ఓ వచ్చి అమ్మి ఒళ్ళుతో పెట్టుకోబక
ా ప్రిన్సిపల్ చేస్తారు అటెండెన్స్ చూసి ఓలాదర ఓలాదర లా ఉన్నారు బో
ఆ వద్దు వద్దు
నాన్ ఏం చేసే దొదంటే
ప నిన్న తిన్నారు పొందుకోకపోతే వచ్చి క్లాస్ నచ్చు కదమ్మా మళ్ళీ ఫోన్ చేస్తున్నాం ప్రిన్సిపల్ సార్ వాళ్ు ఫోన్ చేసి తితున్నారు మీరు క్లాస్ లో అవచ్చు ఇలా
ఓ పోవాల పోవాలనుకుంటే ఇప్పుడు ఇప్పుడు సప్లి చెప్పుకోవాలన్నా కాని పంధన పో ద్ది మధ్యాహనం ఏంమారోగం అంటారు
భార్య పోయేది అ అమ్మీ గురించి తెలుసు కదా రివ్యు ఉంది కానీ వాళ్ళ ఇన్ఛార్జ్ అయినా వీరు క్లాస్ నిదరా క్లాస్
అదికాకుండా లాస్ట్ విరడు పి పి టు
రివ్యూ చూస్తున్నాంట వాళ్ళవి ఫోర్త్ ఇయర్ ఒల్లావి
అవునా ఏలా ఆడికి వచ్చినా కాని ఫోన్ చూసుకుంటాంంట సిరీష వస్తది
సిిరీ అవునే మనం వాటని శిరీష వస్తుంది పడులకి
ఆ చెప్తో కొడతారు నన్ను
అంటే మన నార్మల్ సిరీష వాటల్ సిరీక్ష మ ఎందుకు
ఏమైందాడా ఎందు కా ఆర వస్తున్నారా మన రూమన్న ఎంత జాతర ఉందాడా
పోలీసెట్ శిరీష్ ఆంట్మే
ఏ
మాజిరే చెప్పారు
మీ శిరీష ఆ అవును మీ శిరీష పేరు పాలసె
మీ శిరీష పేరు వార్డన్ శిరీష అదే హాస్టల్ అండి వార్డన్ శిరీష
కానీ పడదు వాంకి ఇంకి
ఆ అవునే పడదు ఆమ్ ఇ ప్రాంక్ గదా ఆ యాడున్నాయి రెండు రెండు పేర్లు ఆ అందుకనే అందు మంచిగ పెట్టారు కదా అంజలి శృతి ఒకరు చాందిని శృతి ఒకరు చాందిని శృతిని కాదు అంజ్ ని శ్రు
కోతి మహారాజా గారు ఈడున్నారు
హలో ఎందుకా
తిన్నావా
ఆ తిన్నా
ఏం తిన్నావు
హేయ్
ఆ ఆ ఏ ఫోన్ మాట్లాడమంటమే తుయ్ అనుకుంటా
తూ గాదు
ఆ కోతులున్నాయ
ఆ
ర్లే ఇంగేమి వస్తావు
ఏం అవసరం చెప్తో కొడతరు నన్ను
అయితే ఏం లే బ్రో నిద్ర పోలేదు నిద్రపో నిద్దర పో అంటున్నా
యా దాటేసుకున్నా
లో వీళ్ళు మాట్లాడట్లేదు మే ఆ ఏ చిన్నగా వినపడుతుంది మీ వాయిస్ నాకు అర్థం అవ్వలి కదా
హలో ఒక్క దాటుకున్నా నేను
హలో ఆ చెప్ప అందమ్మ ఇట్ల మాట్లాడడం అమ్మాయి ఇష్టం లేదా నీకు
ఏమి ఇష్టం లేదు ఎందుకు లేదు కోతుంది కోటు దాటుకున్నావు కోతుంటే
ఆ
ఉ కోతి దాటుకొని వస్తా అన్న హై ఇక్కడ గోభీ పని పూరి స్మెల్ వస్తుంది
అవును సూర్యుడుకి నాకు హగదు మ సూర్డి చిన్న పవుగాతల్ స అయినా అయప్ప మేము వచైనప్పుడు రాడు మీ తాకుంటంలే అప్పుడ చిన్ ముందుగా
ఇప్పుడు కూర్చున్నాడా
ఇప్పుడు రాల
ఆ
ఉ
ఉ ఉమ్
అ అసలు బుద్ధి లేదు ఏం లేదు
ఎమ్ ఉండదాయప్పకి ఉ చూ చూ చూ చూ చూ చూ చూ ఏందో ప్రశాంతంగా ఉంది కాలేజీ అంతా
చెప్రా ఇంకా ఏముంది నేను మళ్ళీ వీడి నోట్స్ మర్చిపోయా వీడ నోట్స్ అన్న రాస్తున్నాడు నేనే అయిపోకడుతున్నా
అరుణ్మేక్క
ఆ విద్ధి మళ్లిపోగొట్టేసాన్రా న స
ఏడున్నాడు
ఎందో వీడు నోట్స్ లన్ని బాగొట్టేస్తున్నాయి ఏమో ఏమనట్లే అవును అట్టె ఉంది కచ్చే అ ఉంది నేను టైం అయిపోతది నేను గది చేసుకుండా
ఒక్ ఒక నిమిషం ఉందిలే అట్టే వంటదిలే మాట్లాడంతలపటికి
ఎళ్లి పోయిందా
లేద్ పుచ్చ ఉంది శ్రీశమ మట్ల నువ్ వాక్కో నువ్ ఆగు
సరే రా ఇప్పుడు నాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు
ఉ
నేనే కట్ చేసుకుంటాన్ కొంచెం
హలో హలో హలో మేడము కలెక్ట్ మేడం దగ్గర కూర్చోమంది శిరీష ఇలా ప్లేట్లు పెట్టుకుంటాము చూడు శిరీష ఓకే సో ఇంకా మనం ఏం చేస్తాం చెప్పు ఏం చెస్తం ఇస్తాం
క ఎందు క్లాస్ లోనే ఉండు
రారు అద్మొత్తం సరే అయితే